హలో నమస్తే బ్రో
ఆ నమస్తే బాయ్ ఏ చేస్తుినవు
పన్స్న బ్రో అంతా మంచిగాైనా బ్రో
అంత అయితే నీజ ఇే ఆలోచిస్తా నువ్వే ఫోన్ చేస్తా ఆ తిన్నా ఆల్గడ్డ తినను ఏంకారి
ఏ కనీట చికెన్ ఫ చికెన్ కర్
ికనా
నవి మీరింగ్ కర
బా రాలగడా అని చెప్తున్నా
అవుడ్ స
ఆ ఆల్గడ్డ కారి
కాదీ కలుపోోదు మొత్త
ఆ ఉత్తా
ఆ ఎన్ని బాటలు తీసుకున్నా పాళ
ఒక రెండు తీసుకోరాలి చెరు ఒకటి
పెద్ద బాటిలుండా
ఆ పెద్దవాటి ర ఉండి తీసుకో
అర్ధంంగాలేరా నీ వాయిస్ కొంచెం
పెద్దపాటీలు రెండు తీసుకో ఓకేనా
ఇం మరి ఎవరెవరు పోని చెప్పరా మరి ఇంకా కొొత్తా అంటే షర్ చేద్దాం ఆ మీ తమ్ముడు
టింకుగాడు టింకరాజ ఆ మా త మీ తమ్ముడు మాన్న హలో మీ తమ్ముడు మా అన్న ఇంకా నీకు ఇష్టం వచ్చ ఎవైన్నా పట్కోవచ్చుకో
హ ఇకా రేపు శాపలో పోదాం అమ్ మరి ఇంకా సాయంత్రం
షాపలో వ్యి వచ్చినాక లుప్పు కారం మెట్టి కొసేపుూ నాన వెట్టాలి సాపడ
అదే మరి అంటే స్టఫ్ కు చేాపాలు తీసుకున్నాం ఊరికే చికన్ మాటలు అయితున్నాయా కొంచెం చాపాలు తీసుకని చిల్లు చేద్దాం
ఆ సరే
ఏమంటావు ఒకే అంటావా
ఓకే మరి నూనె ఉప్పు ఖారం అంత
ఆ అంతా మీ ఓళని సజను మీ అక్క మీ తమ్ముని తెమ్మాను మనంపైై కాళ్ళని తీసుకొద్దాం మటును చేాపర పట్టుకుొద్దాం షెటి చేద్దాం మనం
రేపు మేకం కొత్తరనే
ఏ మేక్ ఎందుకు ర
ఏ ఒక మేకను కోద్దాం మంచిగా గ చాపలు చాపలు
చాలా మంది ఓ పది పదిహేను మంది ఉంటారు ఏ మేకు వ మన ము నాలుగగు ఐదుకి ఎందుకురా మేకా పైసలు ఎక్కువైతే
పైసలు మేకక ఎంతనే ఒక ఐదు వేలు వాడితే ఒక ఆ ఏడ మేక దొరుకు
ఏ అ ఐదు వేల మెకా తు ఇగ కాలే డద దత మ త చాపు సామాన్లుదా ఇక మనం ఏదనా పెద్దగా చేసుకుంటాన్నప్పుడు అట్లా చేయొచ్చు మంచెం ఇక దావత అన్నప్పుడు అందరికి ఓ పది పదిహేను మంది ఉన్న సో మనం వంటక పోతుంది ఇూడు గట్ కాద
ఆ
ఏమంటావు మరో ఏమంటావు మరి వంటలాకు పోదాము ఓన్లీ మన సిబ్లింగ్స్ అంటే కజిన్స్ అండ్ సిబ్లింగ్స్
ఆ ఆ
ఇనుడు మీ సిస్టర్స్ ను బ్రదర్స్ ను
ఆ మాడు తోట్లో పోదాం
ఏదో ఒక తోడ ఇప్పుడు ఏదో కాదు కాని ఒక టైం ఒకనప్పుట్ ఒకన అందరికి వీళన్నప్పుడు ఒక టైం రియలేనే నీనేేం జో కంటల ఎరియాాలనిరే
ఆ సరే సరే ఆ అడుగుతా
అంటే ఓన్లీ మన వారికే ఇంత తీసుకున్నాాం అట్లాకుడా అదే పొలాలలా ఉంటది కదా సంథింగ్
ఆ ఆ
మనం మంచిగా చికెన్ చికెన్ మటన్ ఓధు కానీ ఇక చికెన్ తెేర్చ్చుకున్నా తీకని కళ్ళు తీసుకొని వాళ్ళకు హమ్ గర్ల్స్ కు థమ్స్ అప్లు తీసుకొని ఉ మా అంటే ఎంత మంది ఉంటాం బ చెప్పరా మీ మీ బ మీ్రి దిక్బ్రాదరా యూ బిగ్ సిస్టర్ స్మల్ సిస్ నేను ఇయ్యో ఇ ఇంటి పక్కన వన్ బ్రో పింక్ పింక్ కలర్ ఉంటాడు ఒక బ్రో
ఆరు
వారన్ బ
ఏడు
అగెన్ హూస్ కమింగ్
ఉ
తంకా
ఆ
ఇంకెవరెవరు వస్తారు
ఇక త గంతి మన పర్గా మీ కట్టంట జోడు
గలీలా అ తను రాడ అనుకుంటే యాక్చువలీ
రడా
ఇప్పుడు మన వారికి ఇడున్నంత ప్చ్
హ్మ్
చ్చ కాలిస్ఖన్ తలిస్ఖన్ మంచి గ పోయి ఒక హాఫ్ డే డే మొత్తం కాకుండ డే మొత్తం అన్న హాఫ్ డే మనం అంతాంచేసరికి మధ్యాహ్నం ఐతది మధ్యాహ్న నుంచ సాయంత్రం మంచిగ ఈవినింగ్ ఓస్ సే సెటిల్ అయితే కదా
ఆ మంచి చికెన్ తెచ్చుకొని చేద్దాం ఎప్పుడ్ ఎద్దం
సైడ్ చేద్దాం అంటే ఫస్ట్ ఎంత ఎంత తీసుకుందా అని చెప్పి ఒక ఐదు వందలు వేసుకున్నామా మనుష ఐద వంద ఐదు స రూపాయి అది ఫస్ట్ కలుబటిలే పెద్దవాడి మూడ్ వందల్ ఉంటది రొండు చాల రొండు గాలు మళ్ళా అది నాలుగు వందలు ఇంకా రెండు థంబ్స్ అప్ బాటిలు
ఆ ఆరొందల్
ఇగ చికాను కోడి తీసుకున్నాం
చికెన్ కోడ అ మూడుందలు మూడోన్దల యాబై
ఆ సరే అనుకో కదా వెయ్యి రూపాయలలో అంత అయిపోతయి
హ్మ్ ఎంది
మన ప్లాన్ రెడీ చేద్దమా మరి ప్లాన్ ఎట్ల ఎ ఇప్పుడేద్దాం మరి ప్లాన్ ఏఈ ఈ నెల లేద్దాం లేకపోతే వచ్చే నెల లేదామా నా కాలేజీ నేను ఎప్పుడు పోతే అప్పుడే వచ్ ఓచ్చే ఓచ్చే నెలుగా ఈ నెల అంటే
హ్మ్
ఈనెల ఎండింగ్ ఒకే నా ఇ ఇలా ఈ నెలా లోపూ అన్న ఈ నెల ఎండింగ్ అన్న చేద్దమ మరి ఏమంటావు మరి ఆ పాప తో మాట్లాడ మరి
ఆ సరే చెత్త
ప్లాన్ ఎది అందరు చెప్పాలి మరి మన ప్లాన్
ఆ
ఎట్లున్నది మన ప్లాన్ మది సెజెస్ మంచిగ న నిన్ చెప్త ఉంటది మరీ మన ప్లాన్ ఎంత పెద్ద ప్లాన్
ఆ నీ ప్లాన్ వినాలంటే అన్నం తిని కూర్చోవాలే
ఆ
హ్మ్ మనిషికి ఐదు వందలు పడతాయి మంచిగ చల్లగ
మరి అందరితో చెప్ మరి మన ప్లాన్ అదిరిపోవాలే
ఆ అందరితో చెప్త
మీ బి మీ బిగ్ బ్రదర్ తోని మీ బిగ్ సిస్టర్ తోని ఈగేన్ పింకు కలర్ బ్రో ఉంటాడు కొడు పింకు కలర్ బ్రో ఆ బ్రో తోనీ
ఆ వాడు పల్ల్లోడు ఏమైతదో మరి
ఓకేనా
ఆ
ఉ మరి ఈ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంతా
నెక్స్ట్ మంత్
నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నువ్వు కాల్ చేస్తే అనుకునేంచి వచ్చేస్తా నేను అంటే ఊరి నుంచిలా వచ్చేస్తా
ఆ సరే ఈ నెలల మన్ చ ఎటు ఇక్కడ మన చెట్లాలు ఎక్కుపోదో మారుతారు క
ఆ అవుత ఆ అవుతల్నె అవతల సైడు మన ఊరు అవతల సైడు ఉంటదిగా తోటస్ ఎహ్ తోటస్ లో
ఆ ట్రై ఏద్దాం ఉమ్ కేజీ ఓకే
ఆ
చికెన్ ఒక రెండు కిలు మూడు కిలో కావాలి ఏ కోడి ఎంత అయితది కోత్తే అంత పొన్ రెండు కిలోలు వత్తది
మళ్ళ రెండు కేజీలు చాల ఇది ఇది రెండ వందల ఏయ మూడొందలదాకుంది కద
కేజీ మూడొందలు
ఆ రెండు వందలు బియెతంది మడులతు తొరురల మంద ఉంటయా రెండు వందల యాభైఉంటదెమో
మొన తెచ్చిన నూట నలభై రూపాయలకి అరకిలంట లెక్క వన్
అదే చెప్పలే టూ ఎయిటీ మనూర్ల
అదే అదే ఆ ఉ మళ్ళ పెరుగుతాం తగ్గుతాం ఇరెండొందల యాభైకి దిగుతలె కద కిందికి అసలే
మనం బీర్లు గిట్లా తాగం బీర్లు గిట్ల తాగుదామా మరి కింగ్ ఫిషర్స్
ఈది అది ఒక్కటి తక్కువ
ఏ తాగుతావా చెప్పు అలవాటు లేదా ఓన్లీ కల్లా తాగితే చెప్పు మరి తీసుకున్నాయిత
నువ్వు నువ్వు
ఇ అది పాయింట్ నే పెద్ద పాయింట్ అది
ఆ
అది మెయిన్ మెయిన్ మనకు
అది లేకపోతే బతకలే అసలే
పక్క ఉండాలి మనకు లేకపోతే మనం ఆవు ఆవుడే లే
ఆడకి అసలు ఎంట్ర కావు అసలు
లైట్ లైట్ అన్న స్ట్రాంగ్ అన్నా
హుర్‌ అంత సీన్ ఉందా నీకు బంద్‌ చేసినవేమో
ఉహు
బంద్ చేసినవేంట ఇగ
లేరా
బంద్ చేసినా ఏంటి ఇగ అంటనా
వన్ ఇయర్ అయింది బంద్‌ చేసి నలబై వేలస్టార్ట్ చేసా అలా అలా అలా అలా అయితుంది సేట్‌చేయాలె
తిన్నావ మరి ఇప్పుడు మురుకుల్ తిన మురుకుల్ తిన్న
ఆ
ఎన్ని పూటల్‌ తిన్
అర్ధం గాలే
ఎన్ని పూటలు తిన్నావు అంటానా
ఇయల్నా ఐదు
ఈగ నువ్వు దినమా ఈ నువ్వు మంచి
అదిద అంటే ఒక్కసారి రెండుసార్లు వేసుకొని ఇంకోసారి రెండు సార్లు వేస్ వేసుకున్నా ఇంకోసారి ఒకటేసారి వేసుకున్నాం ఫోర్ ఫైవ్ అంతే ఫైవ్ టైమ్స్
ఇక నుదిన పనిదినట్ట నింట ఆ
ఆ ఏవున్నాదరా ఏమ
ఆ
తిన్నావ మరి మంచి మంచి ఆ బక్కగయతనవ్
మంచిగ అనే
సర
ఉ
త్వరలే మరి ఇంక ఉంటాను మరి తర్వాత రేపు జీత్తలే
ఆ సరే